చెప్ రా ఏం చేస్తుఉనవ్
ఏం లే అక్క ఏం చేస్తునరు
ఏం లే కాలి
టే ఉన్న హలో పది నిమిషాలు మాట్లాడతారా కాల్ టెన్ మినేట్స్
ఓకే ఓకే
తిన్నారా ఏం చేస్తునరు
తిన్నవా తిన్నాం ఆఫ్టనూన్ అన్నం
వెల్లిండ్రా కొలేజ్ కి
నువ్వు ఆ ఎల్లినం ఇవాళ
తిన్న ఆఫ్టర్నూన్
ఉమ్ కొద్దిగా చిన్న పనుండే ఎల్లినం నిన్న ఆ ఆఫ్టర్నూన్
హాస్టల్కి ఎప్పుడొచ్చావు ఇంకేంటి మరి విశేషాలు ఎలా జర్ తునాయి క్లాసెస్ నా వాయిస్ వినిపిస్తలేదా మీకు
నీ వాయిస్ ఇన్ నిపిస్తుంది నా వాయిస్ నీకినిపిస్తుందా లేదా ఉమ్
వినిపిస్తుంది అక్క చెప్పండి ఏం చేస్తున్నారు నే నేన్ ఇప్పుడే వచ్చాను కాలేజ్ నుంచి
ఇప్పుడా లేట్ అయింది
అవున్ ఈరోజు ల్యాబ్ ఉండే అందుకోసమే లేట్ అయింది ఇలా జరుపుకున్నారు ఉగాది ఫెస్టివల్ హలో హలో